ఆ హలో
బావున్నర సిస్టర్
బావున్నాం మీరు బావున్నర
ఆ బాగున్నాం సిస్టర్ ఇంట్లో అంతా బాగున్నారా అమ్మ నాన్న
అంతా బాగున్నారు అక్కడ ఎలా ఉన్నారు
అంతా బాగున్నారు సిస్టర్ ఇంగ్ క్లాస్ కెళ్లారా ఇందాకా
ప్రిపేషన్లో ఉన్నాం ఎగ్జామ్స్ కదా
అవునా డిస్టర్బెన్స్ చేసానా ఎప్పటి నుంచి ఎగ్జామ్స్
లేదు ఇ ఇప్పుడు ఇంకా స్టార్ట్ ఏం అవ్వలేదు ఆగస్టు నుంచి ఉన్నాయి
ఓకే ఓకే అలాగే టైమ్ ఎక్స్ట్రానే ఉందిలేండి బా చదవండి
ఆ సరే వాళ్ళి కానీ కష్టమే కదా రావాలి ా ఇప్పుడు ఈ ప ఈ కాంపిటీటివ్ వల్ గవర్నమెంట్ జాబ్ అంటే కొంచెం క స కదా
అంతే సిస్టర్ నేను తీసుకున్నా మధలో డ్రాప్ అయ్యి ప్రైవేట్ జాబ్ వెళ్లాల్సిన పద్ధతి వచ్చింది
ఏం చేయలే మీంకా
ఎస్ఎస్స బ్యాంకింగ్ తీసుకోండి మలింగ నను ప్రైవేట్ గా అకౌంటెంట్గా చూస్తున్నా హ ఏం తిన్నారేమి
ఏదో మేము ఒక పీజీ లో పీజీలో ఉంటాం కాబట్టి వాళ్ళు చేసేకి తప్పదుగా తినల్ తినాల్సిందే
మేము సేమ్ పీజీలోనే ఉన్నాం సిస్టర్
ఆ
ఆ మేము పజినది
ఆ ఫుడ్ ఏమంతా బాగుండదు ఏదో వాళ్ళు చేసి మనకు తప్పదు కాబట్టి ఏదో జాబ్ వచ్చేంత వరకు సెటిల్ అయ్యేంత వరకు ఇంకా తప్పదు
ప్రజెంట్ ఏం తిన్నారు చూపడి అబ్బా హాస్టల్లో
ఇది కూడా కరివేపాక్ రైస్ తిన్నాం తిన్నాం సరే బెస్ట్ ఆ రైస్
నేను ఎయిట్కి వస్తారేమో బాగుదా
ఏమో మార్చ్చదంతే
నీకు ఏం నస్తుందబ్బా
ఆ ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్ ఇక్కడ ఫుడ్ ఇక్కడ ఫుడ్డే
నువ్వు అసలుకి మొన్నన్న రోజు వచ్చినప్పుడు కూడా రాగిశకట అంటే అది కూడా తినలేదు సక్రమంగా అలా అయితే నువ్వు ఎక్కువ కష్టపడిన కూడా వేస్ట్ అవుతుంది హెల్త్ చూసుకోవాలి ఫస్ట్
అది కూడార కరక్తే బట్ అది ఇప్పుడైతే ఇ ఈ ఫోకస్ అంతా ఒక ఎగ్జామ్స్ మీదే ఉన్నాయి ఎగ్జామ్స్ ఏదో ఒకటి ఎట్ల ఒకట్లా మెయిన్స్
ఫ్లిరిమ్స్ ఫ్లిరిమ్స్ క్లియర్ అయిందా అక్కడకయిళ్ళి ఆ మెయిన్స్ క వెళ్ళిపోతున్నారు పరాది
ఆ అదే బయమేసంది ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతదో తెలీదు ఇంకా ఒకరి మీద డిపెండెంట్ ఇన్ని యేండ్లోచిన నాగూడా ఇంకా
డిపెండ్ అవుతున్నామని కొంచెం
ఊ వస్తుందో రాదా కూడా డౌట్ వస్తే ఓకే నేనైనా చెప్ప చో బట్ ఇంకా చెప్పలేం కదా
ఊ అదీనిజమేలే నంద ప్రబ్ ఎలమ అదే
ఊ
నిన్న మన ఫ్రెండ్ కాల్ చేసింటే ఆ పిల్లకి అట్లా వండుకొని మన ఫ్రెండుకొస్తే ఫస్ట్ జాబ్ చాలు అనింది ఆ పిల్ల దగ్గర లో ఉన్న టెంపుల్స్ కన్నీ తిరిగితిమ్ ఒక వెంగ ఒక టెంపుల్ తిరిగిండ ఫేమస్ టెంపుల్ మన సైడ్
మన సైడ్ ఫేమస్ టెంపల్
ఆ ఆ ఆలకి ఇష్టం కదా ఎక్కువ ఆ స్వామి
ఓకే ఆహా
ఇది బాగ ఎంజాయ్ జేసొచ్చుంది వాళ్ళ ఊరొల్తో ఉ
మాకట్ల ఎంజాయిమెంట్స్ ఏమ్ లేవ్
అట్లావి ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఐన అ రీఫ్రెష్ అవ్వాలి మైండ్ ఇప్పుడు చదువుతాంటే తిక్కులోళ్లు అయిపోతాం
అది గూడ కరెక్టే బట్ ఇంకా
ఎప్పుడెళ్తారు మీరు అ అక్కడ ఇన్స్ట్యూట్ కి
మాకు ఇప్పుడు అంటే ఇ త్రీ టూ ఒక్కొక్క టైమింగ్ ఒక్కొక్క క్లాస్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి నైన్ వరకు ఉంటది ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి మైండ్స్ ఎక్స్ప్ అయిపోయింది అయిపోయింది మార్క్ టెస్ట్ మార్క్ ఎక్సా ఎగ్జామ్ ఉంటది ఎవ్రీడే ఒక రెండు మార్క్ టెస్ట్ రెండు ఎక్స్ప్లనేషన్స్ ఒకటి జనరల్ అవర్నైస్ రోజు జరిగే కరెంట్ అఫైర్స్ క్లాస్ చెప్తారు అనమాట సో మార్నింగ్ మనం సిక్స్ థర్టీ కి స్టార్ట్ అయితే నైట్ ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ వరకు క్లాసెస్ ఉ అంటే మధ్యలో బ్రేక్ ఉంటది బట్ కంటిన్యూస్గా అనమాట పొద్దున్నే సిక్స్ థర్టీకి వెళ్తాము నైన్ వరకు క్లాస్ ఉంటంది మరి నైన్ టు టెన్ టు ట్యూల్ ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జామ్ రాసి మరి వన్ టు ఫోర్ ఎస్ప్ టూ టు ఫోర్ ఎక్స్ప్లనేషన్ ఉంటంది అదివ్వగానే మళ్ళీ వెళ్ళి ఇంకో ఎగ్జామ్ రాసి ఎక్స్ప్లనేషన్ చేసుకొని మరీ సిక్స్ టు ఎయిట్ థర్టీ ఇంకో ఇంకొక క్లాస్ ఉంటంది ఇట్లా బిజీ షెడ్యూల్ అనమాట అసలు ఇం ఎక్కడ గ్యాప్ వదలరు ఇం సమ్మర్ అంతే సమ్మర్ హాలిడేస్ లేదు ఏంటి లేవు చ్
ఫెస్టివల్స్ కి ఇస్తారు కదా
ఆ ఇస్తారు ఏదో ఆ ఇస్తారు ఇస్తారు బట్ వన్ ఉండేదే టూ డేస్ అంతే
మాకు ఏ సంక్రాంతి టెన్ వన్ వీక్ ఇచ్చినారు హాలిడేస్
ఉ మా పట్లుంటది వన్ డే టూ అయితే టూ డే అది ఇచ్చేది కూడా వాళ్ళు ఇంగా పెద్దది
అవును మీకు ఇంగ్లీషు హు ఏమంటారబ్బా అట్లా హ్యాండ్ అవుట్స్ ఇవ్వరా అంటే ఒ క్యాబ్ బువ్వ
ఆ ఇస్తా ఇస్తా అంటే అలా ఏమి ఇవ్వరు కాని మనం ఫస్ట్ నార్మల్గా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నోట్స్ చెప్తారు ఆ నోట్స్ తర్వాత ఇప్ ఇప్పుడు ఎవ్రీ డే మనం వెళ్ళే ప్రతి రోజు ఒక మాక్ రాస్తాం మాక్ టెస్ట్ ఆ మార్క్ టెస్ట్ లో ఏమవుతది అంటే ఎవ్రీ డే మనకు కొ కొత్త కొత్త మీనింగ్స్ వస్తాయి సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది వచ్చి మనం ఏదైతే ఎగ్జామ్ అది రాసింటాము దాని గురించి ఉమ్
పేపర్ పేపర్ లో డైలీ ఎగ్జామ్స్ కాకుండా ఎక్స్ట్రా గ ఏమని ఇస్ సారా అంటే మా దాంట్లో చెప్తార అబ్బాలా
ఆ
ఒక క్యాబు కొన్నిచ్చేస్తారు ఆ మళ్ళీ ఈ డి ఎమ్స్
హా హా బట్ మాకు మోస్ట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ వన్ వర్స్ వచ్చి ట్యూషన్స్ లేదా ఈ ఇడియమ్స్ ప్రేజెస్ ఇవన్నీ చెప్తారు బట్ ఒకాబనేది చాలా ఉంటది కాబట్టి ఆ ఎవ్రీ డే ఎక్స్ప్లనేషన్స్ కెల్ మనకు అట్లీస్ట్ మనకు ఒక బుక్ అయిపోతది మన దగ్గర ఒక బుక్ ప్రిపేర్వుతు ఆ అన్ని మీనింగ్స్ రోజుకి సో మేమే ఇంకా రోజు క్లాసెస్కి వెళ్తూ ఉంటాం కాబట్టి మనమే మన మేమే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట మనం అంతకంటే ఏమి డిపెండెన్స్ ఒకేసారి ఇస్తే మనకు అర్థం కూడా కాదు సో ఎవ్రీడే ఏ రోజు బిట్ ఏ రోజు ఒక క్యాబ ఆ రోజు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి కొంచెం గుర్తుంటుంద అనమాట
మాకైతే సారు అంటే ఈరోజు కొంచెం దాన్నే రిపీట్ చేపిస్తారు ఇచ్చిండేది క్వశ్చన్ పేపర్ రెండు రిపీట్ చేపిస్తాడు మాకు సారు
హా
ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఎగ్జామ్ పెడతాడు. ఎగ్జామ్ పెట్టు ట్టిన తర్వాత ఇంకా మన దగ్గరే ఉంటుంది పేపర్స్ అవి హ్యాండ్ అవుట్స్ కూడా. అలమకి అంటే అవి రిపీట్ అయినా కూడా అందరు తెలిసిపోతాయి అప్పుడె రిపీట్ అవుతుంది మనకు అన్నట్టు.
ఆ
మీకైతే అట్లా లేదంటారు
ఊ పర్లేదు మరి మాకు చాలా కవర్ అవుతాయి చాలా చాలా మీనింగ్స్ వస్తాయి మాకు కూడా అట్లీస్ట్ పర్ డే ట్వంటీ థర్టీ మీనింగ్స్ చెప్తారు. ఆ పేపర్ డిపెండెన్సీ ఆ పేపర్ లో ఎలా ఉంది ఆ పేపర్ బట్టి ఆ పేపర్ లో ఈజీ అంటే తక్కువ వర్డ్స్ ఉంటే తక్కువ లేదంటే ఎక్కువ కబే కవర్ అవుతుంది.
ఎట్లోలెండి కష్టపడండి బాగా
తప్పదు కదా వచ్చేంత వరకు
వస్తుంది మీకు కొంచంగా కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేస్తే
హ్మ్
హూ షాపింగ్ అయిపోయిందా బాబుకి షాపింగ్ చేసే కాని వెళ్ళానని చెప్తే జరా నిన్న ఎన్ని మంత్స్ బాబుకి ఇప్పుడు ఎయిట్ మంత్స్ ఆ ఇప్పుడు బాగున్నారా
అంతా బాగున్నారు
ఊ చెల్లి తమ్ముడు నాన్న అమ్మ వాళ్ళు ఏం పని చేస్తున్నారు.
అంటే తోట్లో ఆ పంటని అంటే పశువులు పంట
అంటే ఇప్పుడేం వెయ్యలేదా ఎండ కార పంట
ఇప్పుడు ఏ టమోటా పెట్టినారు
ఒ రైట్ బాగుందా
అంటే ఇంకా చిన్నవిగా రేట్ ఏం పర్వాలేదు ఇప్ ఇప్పుడే మార్కెట్ లో బానే ఉంది బట్ మనం వచ్చేసరికి అవి ఏమవుతదో తెలీయదు ఇంకా.
అంటే మనది ఇంకా స్టార్ట్ కాలే
చిన్నవి మొన్న రీసెంట్ గా
ఊ హు ఆ సెలవుల్లో పోతుందేమో మనకి అంత దరిద్రం. మే కదా
అదే కదా మన ఫార్మ ఏ రోజు లెక్క మనం అనుకున్నఏ రోజు కర్ పర్ఫెక్ట్గా వస్తే ఆ ప్రతిసారి ప్రాఫిట్ అంతలా రాదు కదా
మ్మ్ లాస్ అన్నా వస్తుంది లేదంటే బ్యాలెన్స్ అన్నా అవుతుంది
అంతే ఆ ఎప్పుడో కొన్ని ఇయర్స్ తర్వాత అలా ప్రాఫిట్ అంతే
మ్మ్
మ్మ్
చూద్దాం ఈ సారన్న లక్ కుందలేదా మేము వేస్ తం బోరు డ్రిప్స్ అన్నీ ట్రుష్ స్టార్టింగ్ లో బిగిస్తున్నాం మ్మ్ మరి మా డాడీ ఏమేస్తారో తెలీదు పొలంలో బ్లాక్ సయిల్ మరి పాటనేస్తారో మాయ జేస్తారో తెలియదు అంటే మీరేం వెేయలేదా టమోటా తప్ప మిల్ టమోటో దప్పా ఏమేయ లేదా అండి క్రాపు
లేదు ఈ ఎదో వేయాలని ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా చెనిక్కాయలు వేయాలి ఎనం లేర్ లేద్ వేస్తారింకా కొన్ని టైం టైమింగ్ బట్టి అంటే క్లైమేట్ కూడా చూసుకోవాలి కదా
మ్మ్
సో ఎస్తారు పేస్ ఇంకొన్నాలక్
బోర్ ఉంది కదా
మాకు లేదు మాకు వాటర్ ఉంటాయా మాకు బోర్ వాటర్ బోర్స్ ఉన్నాయి వాటరు చెరువు నుంచి వుంటై మేము మోస్ట్లీ చెరువు నుంచి ఒక చేనుంది చెరువు నుంచి తీసుకుంటాం అట్లా డైరెక్ట్ కనెక్షన్స్
మ్మ్ హు ఓకే ఓకే
ఆ